హలో
ఆ అండి
ఏం జేస్సున్నారండి
ఏం చేయట్లేదండి మీర్ బావున్నారా అండి
ఆ బావున్నామండి మీరు బాగున్నారా
ఉం బావున్నామండి తిన్నారా అండి
ఆ తిన్నామండి మీర్ తిన్నారా
ఆ తిన్నామండి మేం బిర్యానీ తిన్నామండి మీరేం తిన్నారు.
ఆ మేము చికెన్ కర్రీ రైస్ తిన్నామండి.
అవునా అండి
ఆ మీకేమైనా వంటల్ బాగా వచ్చా అండి
ఆన్ వంటల్ అంటే ఎలా అండి పిండి వంటలా లేక్పో తి నార్మల్గా కర్రీసా ఔండి నాక్ కనీసం వంటల్ నేన్ బా చేస్తానండి
అవ్నండి మీకి పన్నీర్ బటర్ మస్ జరా ఎలా చేసుకుంటారో చెప్పరా అండి మాక్ బాగావచ్చు
ఆ చెప్పండి
ఆ ఫస్ట్ వచ్చేసి దీనికి మనం చికెన్ దెచ్చుకోవాలండి ఒక మీకు ఎంత కావాలంటే అంత తెచ్చుకోండి చికెన్.
అవును.
తర్వాత ఉల్లిపాయలు ఒక ఒక మూడు నాలుగు సన్నగా తరగాలండి. బాగా నీట్గా తరుక్కోవాలండి. ఉల్లిపాయలు అనేవి ఎందుకంటే బాగా కనిపిస్తాది కదా పెద్ద పెద్దగా గలీజ్ గలీజ్గా తరిగితే అస్సలు బాగుండదండి.
అవునండి
మ్ తరువాత టమోటాలు అనేవి తరగాలండి. టమోటాలు మూడు నాలుగు ఇవి కూడా చిన్నగా తరుగుకోవాలండి బాగా నీటిగా.
అవును
తర్వాత మనం బటర్ తీసుకోవాలండి. ఒక మూడు టేబుల్ స్పూన్లు. ఆ
పన్నీర్ బటర్ మసాలా కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువ అయినా తీసుకోవచ్చు కదా
అవునండి పన్నీర్ బటర్ మసాలా కాబట్టి మీకు ఎంతగావాలంటే అంత తీసుకోవచ్చండి కానీ ఎక్కువేసుకోకూడదండి కొవ్వు పదార్థం కదా?
మరి బాగుండదాండి.
అవునండి తర్వాత ఫ్రెష్ క్రీమ్ తీసుకోవాలండి ఒక హాఫ్ కప్పు.
అవునండి
అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ అండి తర్వాత కారం ఒక టేబుల్ స్పూన్ అండి తర్వాత పసుపు ఒక ఒక టీ స్పూన్ అండి ధనియాల పొడి వచ్చేసి ఒక టీ స్పూన్ అండి గరం మసాలా ఒక టీ స్పూన్ తీసుకోవాలండి.
అవునండి
ఆ కొత్తిమీర ఒక టే టీ స్పూన్ తీసుకోవాలండి. నూనె ఒక కొంచెం తీసుకో వాలండి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు.
అవునండి
ఉప్పు మనం మనకి తగినంత తీసుకోవాలండి.
హాహ్
ఆ తర్వాత కోతిమీరా తీసుకోవాలండి కొంచెం. టేస్ట్ బాగుంటంది కదండి కోతిమీరానేది వేస్తే
ఆ అండి
మ్ ఆ ఫస్ట్ వచ్చేసి మనం చికెన్ ని కొద్దిగా ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ముప్పై నిమిషాలు మ్యాగినేట్ చేయాలండి బాగా. ఆ తర్వాత ప్యాన్ లో మళ్ళీ ఇంకొక ప్యాన్ లో నూనె, వెన్న వేసి ఉల్లిపాయలు బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలండి ఫస్ట్ మనం దీన్ని వేయించుకని ఫస్ట్ మనకు మెయిన్ బిర్యానీ ఏదైనా కూడా బిర్యానీ అని ఇట్లా ఇవ్వైనా కూడా మనం ఎరగడ్డలు అనేవి బాగా బంగారు రంగు వచ్చి వచ్చేవరకు వేయించుకోవాలండి. ఆ తర్వాత టమాటా బాగా మెత్తగా ఉడికే వరకు వేయించుకోవాలి టమోటా వేసి. తర్వాత వచ్చేసి కారం, పసుపు ఉప్పు, ధనాయాల పొడి, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి మసాలాలన్నీ వేసి. ఆ మనం ఏదైతే మ్యాగ్నేట్ జేస్కున్నం కదండి చికెను దాన్నీ మనకీ దీంగె ఏస్కోవాలం డీ దీంట్లోకి మనం ఏ ఐతే ఫ్రై చేస్కున్నం గదాన్నీ అవి అవన్నీ వేస్కోవాలండి తర్వా చికెన్ మనక్ మెత్తగా ఉడికింతర్వాతా అది వేస్కోవాలండి మనం యా తీస్కున్నం కదండీ క్రీమ్
ఔనండి
ఫ్రెష్ క్రీము అది వేస్కోని తర్వాత కోతిమీర కొద్దిగా వేసి పదైద్ నిమిషాల్ బా ఉడికించు కోవలండీ ఆ యే ఆ తర్ ఎం వేడి వేడిగ బటర్ మసాలా బాగా ఉంటుందండీ అసలు తర్వాత లాస్ట్ లో కోతిమీర కొంచం చల్లుతే చాలా బావుంటుందండీ ఇదీ తిన్నారండి మీరెప్పుడైనా
ఆ అంటే నేను పన్నీర్ ఎక్కువ తిన్న చేస్తాను
ఆ మనం దీన్ని బటర్ నాన్ తో ఐనా తినొచ్చు రుమాలీ రోటీతో ఐనా తినొచ్చు చపాతీ జీరా రైస్ ఇవన్ తినొచ్చండి దీన్ని బాగుంటది అసలు ఆ ఇంకా మీక్ ఏం మంటలొచ్చండీ
చికెన్ దమ్ బిర్యానీ చెప్పేదా అండీ మీకీ
ఆ చెప్పండి
ఆ ఏమేం కావాలంటే ఫస్ట్ చికెన్ అండి ఒక్ కేజీక్ చెప్తున్నానూ
ఉమ్
ఆ బాస్మతి రైసు ఒక సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీస్కోండి ఆనియన్స్ కర్డ్ కా కర్డ్ కావాలీ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిమిరక్కాయ్లు
ఆ
మెంతాకూ
ఆ
అది పొదీనా క్ కొత్తిమీర ఆ వెరు పొడండీ కారం ఎక్కువ తినే వాళ్ళయితే కొంచం మిరప్పొడేస్ కున్న కుడ బావుంటదండి టేస్ట్ కీ పసుపు కో ఆ పసుప్ కొంచంమండీ తగినంతా మళ్ళీ గరం మసాలా ఒక స్పూను లెమన్ జ్యూసు నిమ్మకాయ్ పిండింత పిండుతాం గదండీ ఒక టూ స్పూన్సూ
ఔనవునండి
సాల్టు ఆయిలు గీ అండీ
ఓకే
ఇవన్నీ కావాల్సిందెటువంటీ ప్రిపరేషన్ అంటే ఎలా ఎలా తయార్ జేస్కోవాలంటే ఫస్ట్ చికెన్ని మ్యారినేట్ చేస్కోవాలండీ చికెన్ని చికెన్ ని కొంచెం పసుపేసీ వాష్ చేయాలండి ఎందుకంటే బైట్ నుంచి తెస్తాం కదండీ క్రిములు అవన్నీ టాయండి దాని తర్వాత కడ్డూ అల్లం వెల్లుల్లి పేస్టు అల్లం వెల్లుల్లి పేస్టూ ఆ మిరప్పొడి పసుపు గరం మసాలా సాల్టూ ఇవన్నీ యాడ్ చేయాలండీ చికెన్ లోకీ దాన్ తర్వాత్ త్త కొత్తిమీర పుదీనా తీసుకుంటాం కదండి చిన్న చిన్నగ కట్ చేసుకొని అవేసి బాగా మిక్స్ చేయాలండి చికెన్లోకి ఒక వన్ నుంచి వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ మ్యారినేట్ చేయాలండి అలాగే దాన్ని ఒక లిడ్ ఏదైనా వేసి వదిలేయాలండి
ఓకే అండి
దాని తర్వాత రైస్ తీసుకోవాలండి బాస్మతి రైస్ తీసుకుంటే బాగుంటదండి బిర్యానీకి
ఉ ఉమ్
బాగా పొడి పొడిగా వస్తదండి ఆ ఆ టేస్ట్ కూడా బాగుంటదండి స్మతి రైస్ వాష్ చేసుకొని ఒక థర్టీ మినిట్స్ నానబెట్టుకోవాలండి నానబెట్టుకుంటే ఈజీగా కుక్ కుక్ అవ్వడానికి ఈజీగా ఉంటదండి
అవునా
తర్వాత బాస్మతి రైస్కి సరిపడ వాటర్ని బాయిల్ చే చేయాలండి బాయిల్ చేసి కొద్దిగా సాల్ట్ తగినంత చేసుకోవాలండి రైస్ని సెవెంటీ పర్సెంట్ కుక్ చేయాలండి మొత్తం హండ్రెడ్ అంటే ఫుల్గా తినడానికి సరిపోయేటట్టు కుక్ చేయకుండా కొద్దిగా ముందే తీసేయాలండి ఒక టెన్ మినిట్స్ ముందు
అవునాండి
ఉమ్ అవునండి అప్పుడు టేస్ట్ బాగుంటదండి పొడి పొడిగా
ఓకే
దాని తర్వాత వాటర్ని డ్రైయిన్ చేయాలండి వంచేయాలండి మొత్తం అంత వాటర్ని
ఆ అండి
ఆ దాని తర్వాత ఆ ఇదేమండి అది గ్రేవీ అంటే చికెన్ని ఏం చేసుకోవాలో చెప్తాను చూడండి ఆ ఆ మ్యారినేట్ చేసుకున్నది ఉంట ఉంటది కదండి
ఆ ఆ
అదే అండి ఫస్ట్ పె పెనం తీసుకొని ఆయిల్ లే దా టేస్ట్ మనకు బాగా కావాలంటే నే గీ తీసుకోవచ్చండి
ఓకే
ఆ ఆ ప్యాన్ హీట్ అయినంక ఆయిల్ గాని ఇది కాని వేసి ఆనియన్స్ కట్ చేసుకుంటాం కదండి అవి నీట్ గా ఫ్రై చేసుకోవాలండి ఇంతకు ముందు మీరు కూడా చెప్పినారు కదండి
అవునండి ఆ ఆనియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి టేస్ట్ వస్తది ఆనియన్స్ వేసుకుంటే
అవునండి అలా అలా చేసుకోడానికి బాగా ఫ్రై చేయాలండి కొంచెం బంగాలదుంప కలర్ వచ్చే అంత వరకు ఫ్రై చేయాలండి దాని తర్వాత చికెన్ మేము మ్యారినేట్ చేసుకుంటాం కదండి
అవునవును
ఫస్ట్ దాన్ని స్ప్రెడ్ చేయాలండి ప్యాన్ లో
ఓకే
దాని తర్వాత మనం హాఫ్ కుక్డ్ రైస్ ఉంటుంది కదండి దాన్ని ఒక లేయర్గ వేయాలండి ఇలా లేయర్స్ లేయర్స్ వైజ్ గా యాడ్ చేసుకోవాలండి అంటే నీట్ గా కుక్ అవుతు తది మసాలా అంతా పిరుస్తుందండి బాగుంటుంది ఫస్ట్ కొద్దిగా ఆ ఇవన్నీ ఏంటిదండి ఫ్రై చేసుకుంటాం కదండి ఆనియన్స్
ఆ ఆ
కింద మ్యారినేట్ చికెన్ దానిపైన రైస్ మళ్ళీ మ్యారినేటెడ్ చికెన్ దానిపైన కొద్దిగా రైస్ వేసు కోలండి
ఓకే
మరి పూర్తి పైన ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలండి ఫస్ట్ లా అక్కడ ఆయిల్ వేసి ఫ్రై చేసుకుంటాం కదండి
అ అండి
అది పుదీనా ఇంకా గార్నిషింగ్ కోసం కొత్తిమీర చల్లచండి బాగా కనిపిస్తుంది కొత్తిమీర వేయడం వల్ల టేస్ట్ కూడా వస్తుందండి ఆ టోటల్ గా పైన కొంచెం గి యాడ్ చేయండి టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది మీకు
ఇ ఇంకా ఇంకా లాస్ట్ లో దమ్ పెట్టాలండి అన్నిటికీ లిడ్ క్లోజ్ చేసేసి లో ఫ్లేమ్ మీద ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ అండి కుక్ చేయాలి అలాగే నా చికెన్ అప్పుడు చికెన్ సాఫ్ట్ అయితుతుంది ఆ సాఫ్ట్ గా అయ్యి కుక్ అంటే నీట్ గా కుక్ అవుతుంది
అవునవునండి చాలా బాగుంటుందండి టేస్ట్ మనం ఎంత దమ్ పెట్ ఫుడ్ అంత బాగుంటుందండి అసలు మీకు ఇంకా గోంగూర చికెన్ కూడా ఇష్టమా అండి
అవునండి
ఇది కూడా ఇట్లనే అండి ఈజీ చాలా మనం చికెన్ తీసుకోవాలి గోంగూరని బాగా వేయించు కోవాలండి బాగా ఒక రెండు కట్టలు అట్లు తీసుకొని
ఆ తర్వాత ఉల్లిపాయలు టమోటాలు అల్లం వెల్లి పేస్ట్ పచ్చిమిర్చి కారం పసుపు పూదనయాల పొడి ఇవన్నీ కావాలండి గరం మసాలా నూనె కరివేపాకు ఉప్పు తగినంత అవన్నీ తీసుకోవాలండి మనం ఆ గోంగూర ఆకులు బాగా కడిగి దాన్నారబెట్ పెట్టాలండి తర్వాత కొద్దిగా నీనే నూనె ఏసి దాన్ని బాగా మెత్తగా చేసి పక్కన పెట్టుకోవాలండి
ఆ అండి ఆ అండి
తర్వాత ఉల్లిపాయల్ నూనేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు ఏసి ఏసి బాగా వేయించు కోవాలండి
ఆ అండి
ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి ఆ తర్వాత టమోటాలు వేసుకోవాలండి తర్వాత మనం ఇట్లా కారం పసుపు మసాలలన్నీ వేసుకోవాలి
ఆ అండి
ఆ తర్వాత చికెన్ని వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి మనం ఆ చికెన్ కొంచెం ఊరికిన తర్వాత గోంగూర మనం చేసుకున్నాం కదండి ఫస్ట్
అవును అవునండి.
పది నిమిషాలు బాగురించి ఉడికించుకోవాలండి అంతే అండి చానా ఈజీ రెసిపీ బాగా
బావుంటదండి ఉమ్ సరే అండి.
అన్నంలోకైనా అట్లంతా బాగా తినొచ్చండి, రాగి ముద్ద, సంగట్లోకి ఓకే అండి బాయ్. ఆ